హలో
ఆ చెప్పండి
మీకు సోషల్ మీడియా గురించి ఏమన్నా ఐడియా ఉందా
ఉందండి మరి ఈ కాలంలో సోషల్ మీడియానే కదా ఎక్కువ వాడతారు అందరూ
అంటే అది వాడడం వల్ల బెనిఫిట్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటే ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది పడతారా అది వాడి ఏమన్నా చెప్పగలరా కొద్దిగా
అంటే మంచిగా ఆ మిమ్మల్ని కదా లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్ గా మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు ఒక మనిషి లేకపోయినా సోషల్ మీడియాతో మనం ఫాలో అవ్వచ్చు లైక్ రీల్స్ చూడడం అవచ్చు వీడియోస్ చూడడం అవచ్చు
అంటే ఎనీ టైం చూసినా కూడా మనకి ఇబ్బందే కదా మన హెల్త్కి కానీ ఐ ఎఫెక్ట్ కానీ అలా అంటే ఎప్పుడూ సోషల్ మీడియా దగానే చూసుకుంటా అంటే
చూద్దాం కదా ఎప్పుడైనా బోర్ కొట్నప్పుడు ఎవరు మన చుట్టూ లేనప్పుడే చూస్తాం కదా మిగడ మనం మన వర్క్ చేసుకుంటూ ఉంటాము
అంటే మీరు చెప్ చెప్పద ఏమంటే అంటే మంచిగా వాడుకుంటే మంచిది చెడుగా ఆడుకుంటే చెడు అది అంటారు
అవును మంచిగా చసుకుంటే మంచిగానే ఉంటారు అదిగనుక చాలా మంది సోషల్ మీడియాలో మనీ అర్ని చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్స్ గా చాలా మనీ పే అర్ని చేసి ఏమేమో కొని బలి చేసుకుంటున్నారు
అంటే మీకు అవన్నీ తెలుసు మీరు మీరు చేయట్లేదా అలా ఏం ఏమి సోషల్ మీడియాలో
అంత సోషల్ పర్సన్ కాదంటే అంత ఎక్స్ట్రా వాట్ కాదు అండి
అవునా మరి అంటే చూసి ఎంజాయ్ చేయడం వరకేనా
అవును చేసిన వాళ్ళ చూసి ఎంజాయ్ చేయడం అంతే
అంటే చూసి మీరు ఏమన్నా కొద్దిగా నేర్చుకో అంటే సోషల్ మీడియా వాళ్ళ వాడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు
కొంత మంది ఉంటారు కదా
ఎవరు అంట అంటే ఇం ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరుూ వాడుతానే ఉంటారు కదా అంటే
ఆ అను వాడుతూ వుంటారు ఇ సోసిల్ మీడియాలో బ చూస్తు హెల్పింగ్స్ చూసి మనకి హెల్ప్ చేయాలనిపించవచ్చు రీసెంట్గా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావడం వాళ్ళ ఒకరికొకరు ముప్పే చేసి కాపాడుకోవడం అవచ్చు
అంటే అందులో ఫేక్ కూడా జరుగుతున్నాయి కదా అంటే ఊరికే అలా చెప్పడం
ఆ అవును ఫేక్ చాలా జరుగుతున్నాయి అని మనం చూసి పే చేస్తాం
అలా కాకుండా ఇంకా అంటే ఇప్పుడు మన ఐ ీని హ్యాక్ చేసి అంటే మన కాంటాక్ట్స్ అందరికి టెక్స్ట్ పెట్టి అంటే మనీ అవసరం ఉంది అని అలా చేయడం
ఆ అలాంటివి కూడా జరుగు న్నాయండి నాక వారిపోయిన అంత ఐడియా లేవు అన్నట్టు అంటే నాక ఎప్పుడుూ జరగలేదు జరుగుతున్నాయండి అందరికి చాలా వరకు అలా అకౌంట్ ని హయాక్ట్ చేయడం వాళ్ళ రిలేటివ్స్ కి మెసజ్ బంద కాయి
అంటే మీ ఫే అంటే మీకు ఎవరన్నా ఇతడు చాలా ఇష్టం అనే ఎవరన్నా ఉన్నారా ఇన్ఫ్లుయెన్సర్లో
ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు
ఎవరా అ అంటే చెప్పగలరా వాళ్ళ పేర్లు
ఇంకా ఎన్నఎంబని ఒక ఆమె ఉంది కదానీ ఆమె ప్రమోషన్స్ చేస్తుంటది మూవీ ప్రమోషన్ చ
ఆహా
లవ్ ఈజీ ఇట్స్ మై లవ్ యూ
ఆహా వెబ్ సిరీస్ తీస్తుంటదా ఆమె
ఆ ఇంతగ సాంగ్స్ గానీ ఆక్టింగ్ అనీ క్యూట్ గా చాలా బాంటది కదా
అవును
అవునండి మీకి
ఫేవరెట్ అంటే అంటే ఐసో స్పీడ్ తెలుసా మీకు
ఆ తె
ఆ చానా కామెడీ వీడియోస్ తీస్తుంటాడు
అవును చాల డేర్లు చేస్తుంటాడు అవును కరస్ట్ చాలా మంచిగుంటై అతని వీడియోస్
అతడు అత అతడు అతడి వీడియోస్ చూస్తుంటా ఎక్కువ అంగ మరి మిస్టర్ బీస్ట్ చేసా మీకు
తిన్నాన్ గానీ అంత చూల్లేదు
అందే అత అతడు కూడా అతడు కూడా ఆ అంటే గేమ్స్ పెట్టి గేమ్ లో విన్ అయిన వాళ్ళ కి మనీ ఇస్తుంటాడ
ఓకే ఆ గుర్తున్నది మికి ఇంకొక్కటి ఉన్నది కదా అ
ఏది చెప్పండి
ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో జస్ట్ కార్ లో ఇలా వస్తారు మీరు మమల్ని ఫాలో అవుతున్నారా అనంగానే ఐఫోన్లు ఇలా అమ్మో డబ్బులిస్తుంటాడు ఏవండి మీరు నమ్ముతార ఇస్తార అనిపిస్తా లేక అవి ఉంటే కంటెంట్ కోసం ఫాలోవర్స్ కోసం చేస్తార అనిపిస్తది
అంటే ఏం అంటే ముందే చెప్పి ఇలా చే చేస్తారని నేను అనుకుంటున్నా ఆ అంటే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు దానికి ఖర్చు పెట్టామని వాళ్ళు మళ్ళా రిటర్న్ దాంట్లోనే సం సంపాదించుకుంటారు కదా
ఆ అవును ఫాలోవర్స్గా ఏనైతారు
అంటే ఫేక్ అయితే ఎవరు అంత వాళ్ళని కూడా ఫాలో చేయరు తెలిస్తే
కోర్ల మంపాల అయితే మనం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ హెల్ప్ చేయ కానీ మనకి ఏదో ఒక టైం వస్తుందేమో అని ఫాలో అవుతారు
మరి మీకు ఏమన్నా ఐడియా ఉంది అంటే ఆ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో అంటే ఎవరి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అవాల ఏంత తెలుసా
హమ్ ఆఫ్ కోర్స్ క్రిస్టియన్ ఎకో పద వస్తున్నా ఈవెలా విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు డిక్క రొనాల్డో క ఎక్కువ ఉన్నారు రొనాల్డో
అంటే అది ఎ ఎందుకుతనికి ఎక్కువ ఫాలోవర్స్ ఎలా వచ్చారు అన్నారురు
బ అ నిం ఇసుకుద అతను హార్డ్ వర్క్ వల్లా వాల బలా ఆడటం వల్ల అనుకుంటున్నాను నేను
మ్యాక్ తెలిసినంత వరకు అతను ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటా
అదే సారీ పూ ఫుగారు
ఆ
అలా ఫ్యాన్స్ ఉండడం వాళ్ళ
హమ్ అంటే కెండ్ విరాట్ కోహ్లీలి అండి తరా
ఆ ఎంజేస్తుంటదో ఎమొ అని నా ఒపీనియన్
మొహం మరి హీరోస్ లో ఎవరుకున్నారంటారు టాలీవుడ్ హిరోస్ లో
అల్లు అర్జున్ కు ఉన్నారు కదా అందరికంటే ఎక్కువ అల్లు అర్జున్ కే ఉన్నారు
అవునా
పెట్టేవాల్ మీకు లేదా వేరే ఎవన్నా ఉన్నారేవరన్నా ఉన్నారా
అంటే
అదే చెప్పింది కరెక్టో లేక మీకు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ తెలుసా
లేద్ లే లేదు అంటే టాలీవుడ్ అంటే నాక్ ఏందేందో అంటే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉండేది ఇన్స్టాగ్రామ్లో నేనైతే రొనాల్డ్ అని అనుకుంటున్నా.
ఓకే
ఉమ్మ్
మ్మ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి గదా ట్రోలింగ్స్ టు మార్సింగ్స్ చేస్తారు.
అవును ఆ అవున్, అదే అదే అదే ఇప్పుడు, అదేశ్ సోషల్ మీడియా వల్ల, మంచివి చెడ్డవి ఉన్నాయంటే, ఇవే చెడ్డవి అని చెప్పచ్చు.
అవునవును ఒక మనిషిని ఇబ్ ఇబ్బంది, పెట్టడం కామెంట్స్ ద్వారా ట్రోలింగ్ చేయడం. మార్ఫింగ్ వీడియోస్ చేస్ పేర్లు
ప్చ్ ఆ అలాంటివి చేయ్యకూడుదు, అలాంటివి చేయడం మంచిది కాదని చెప్తాను. నేను ఎందుకంటే ఇప్పుడు ప్చ్ వాళ్ళే ఏదో ఒకటి చేసుకోవడానికి, సోషల్ మీడియాలోకి వచ్చింటర్, ఏదో ఒకటి ప్చ్ డబ్బు కొద్దిగా కావా ఆ ఎమర్జెన్సీ ఇయల్లా ప్చ్ దాన్ని తీసుకొని
మ్మ్ కాబట్టి ఎట్లాగోమ్ హ్మ్మ్ కాబట్టి, అది ఒక నేగిటివ్ ఇవన్ని చెప్పచ్చు, ఒక మనిషి మీద ఇంపాక్ట్ అవ్ చ ఇవాళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కదా ఆలోచించి ఆ అవు అవును కొంద్ ఒకందుకు సోషల్ మీడియా కూడా ప్చ్ హ్యాండిల్, ఫ్రెండ్లీలాగా అంటే ఏదైనా కావాలంటే, ఎక్కువ్ తొందరగా సర్చ్ చేసి తెలుసుకోవాల్
ఆ తెలుసుకోవచ్చు.
హ్మ్ హీరోస్ పైన, హీరోయిన్స్ పైన, ట్రోలింగ్ పెట్టడము. చార్లి ఎంత మంచి మనిషికైనా ట్రోలింగ్ చేయడం. ఏదో ఒక విధంగా బ్యాడ్ చేయడం. అనేది ప్చ్ బట్ స్టిల్ ఈ కాలంలో, ఎవరు పట్ పట్టించుకోతున్నాం, కుటుంబన్న్
ప్చ్ పట్టించుకోకంటేనే హ్యాపీగా ఉండగలరు. ఇప్పుడు దాన్ని తలక్ తీసుకొని దాని, గురించి ఆలోచించుకుంటా ప్చ్ మన టైం వేస్ట్ అయిపోతది.
ఏదో ఒక టైమ్ లో అంటే ఎంత పట్టించుకోవాలనుకున్నా, ఎక్కడో ఒక చోట తగిలి పాపం, వాళ్లు చాలా ఫీల్ అయ్యి ప్చ్ ఏం చెప్పాల అర్థం కాదు. చెప్పునా వింటార లేదో తెలీదు. మామూలేని మళ్ళీ రీప్ పీట్స్, స్టార్ట్ చేస్తారు.
ఆ
కాబట్టి సోషల్ మీడియా వల్ల, ఒక మనిషికి హెల్త్ ఇష్యూస్, కూడా వాళ్ళక్ హ్మ్ డిప్రెషన్లు ఎక్కువగా వెళ్ళే ఎల్స్ ఉన్నారు. కదా
ఆ ఉన్నాయి. ప్చ్ సూసైడ్స్ జరుగుతుంటాయి. అని జేప్తన్నారు. కదా
హ్మ్ అవును ప్చ్ అప్పుడు, బొమ్మలు చాలేక్ ఇబ్బంది పడి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. సడన్ గా ఇప్పుడు ప్చ్, ఒక మార్క్ వీడియో చేసేసి ఇలా వాళ్ళ పేరెంట్స్ కి పంపియడంనికి కాని వాళ్ళ పేరెంట్స్ చూడడం గానీ వాళ్ళకి తట్టుకోలేరు కదా ఇలా జరిగిందేమో నిజంగానే అన్న
అ
తెలీదు ఇది సోషల్ మీడియాలో ఇలా ఉంటాందని పేరెంట్స్ కి వాళ్ల ఎన్నో సంది కాబట్టి పంపించం కాగానీ నిజంగానే జరిగిందేమో అని
ఆ అవును వాళ్ళ ఆ జనరేషన్ లో ఇప్పుడు ఫోన్లు లేవు తెలియదు ఇట్లా చెయొచ్చు అని వాళ్ళకి అగే
అవును అలా పరు చేయడం ఓకే బట్ పేరెంట్స్ వరకు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని
అవును అవునవును
అందరి పైన్ సట్ కేలా ఉంటది పె మనజన్ మన జనరేషన్ వాల్ల అర్ం చూసుకుంటారు ఒకకది ఫంకు అది బట్ అందరు అర్థం చేసుకునే పేరెంట్స్ కి తెలియ కదాలి బ్యాట్ కామెంస్ కావచ్చు ఒక మనిషి మంచి పోస్ట్ ఒక మంచి పద్ధతిగా పెట్టిన పోస్ట్ కూడా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ రావడం అబ్యూసివ్ గా మాట్లాడడం
ఆ
కాబటి సోషల్ మీడియా కూడా ఒక అందుకు చాలా నెగిటివ్ చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అకో ప ఎంటర్టెన్మెంట్ వైజ చూసుకుంటే చాలా మంది మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు ఎర్న్ చేసుకున్నా కూడా పర్లేదు కంటెంట్ క్రియేటర్ గా ఉన్నారు
మంచి కండ ఎంతో పోతే చాల మంచిది ఎవరికైనా
హ అను సోషల్ మీడియా అటు ఉన్నాడు ఇటు ఉన్నాది మనం చూస్ చేసుకోవాలి మంచి
ఆ ఆ
బ్యాక్ సైడ్ కావాలా అన్నారురు
ఆ
మీ ఒపినయన్ ఇద నేమెల అయితే సోషల్ మీడియా
సరే అండి
ఓకే బయ్